హలో దస్ మీ ఏం చేస్తున్నావు
నేనాశాని గమ కూర్చొని ఉన్నావు శ్రావణి నువ్వేం చేస్తున్నావ్
కుటే అదే గమ్మున ఉంటావు
ను బాగా నువ్వు హార్డ్ వర్కర్ కదా నువ్వు ఎప్పుడు చూసినా బట్టలు సర్దుకుంటా చదువుకుంటా క్లీన్ చేసుకుంటా ఉంటావు కదా ఏం నా అంత కాదు నేను నువ్వే కదా ఇప్పుడు చెప్పున్నావు నేను ఎప్పుడు చూసినా పడి కూర్చొని ఉంటానని
కూర్చుని కాని అదే నీ అంతా కాలే కూర్చొని ఉండటంలో అని చెప్తున్నారు అ
కూర్చుంటావు దిష్టి బొమ్మలాగా అటేనే బ్రేక్ ఇచ్చినా రాదు పావని బయటికే రాదు బ్రేక్ ఇస్తే గమ్మున కూర్చొంటది దాస్మ్ బా న
ఎప్పుడు చూడు ఆ ఫోన్ చూస్తనే ఉంటవ్
ఆమ్ నువ్వైతే నీ బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడతా ఉంటావు
అఓ అవును మరి నీకది చెప్పాలి అవును నువ్వు మాట్లాడవు
నేను మాట్లాడను బ
ఏం మీ బాయ్ ఫ్రెండ్ అలిగినాడ
బాయ్ ఫ్రెండ్ లేడు నాకు
దగ్గొచేస్తుంది కళ్ళు తిరిగి పడిపోతవ ఇప్పుడే టిఫిన్ తిన్న
ఆడున్నావేమో ఆడ టెర్రస్ మీదికెళ్ళు ఆడి నుంచి కళ్ళు తిరిగి
మే టెర్రస్ మీదనే ఉన్నాను మే
ఆ అయితే దుంకై లేట్ ఎందుకు
కళ్ళు తిరగడం లేదే దూకుదామంటే
ఇందాకే కదా నా మాటలకి కళ్ళు తిరుగుతు అన్నావ్ ఏందో శ్రావణి మెంటల్ లాగా మెంటల్ మెంటల్ గా బిహేవ్ చే సావు
ఇప్పుడే కదా టిఫిన్ చేస్తే తిన్నా ఎందుకు తిరుగుతాయి కళ్ళు నువ్వైనా ఎలా నమ్ముతావు అలాగా
హమ్ సరిసర్లే
ఈరోజు ముంగుడి బిల్లు హెంసక్య ఇస్ ఇస్తాడా ఆయన ఏది ఇస్తాడు
నాకేం తెలుసు ఏమి ఇస్తడో ఆయప్ప
ఎవరితో అనుకుంటునావు లేదు లేదు అభి ఆ చెప్పవే
ఏ ముంది
ఎంవే ఏంది ఫోన్ చేసి ఏం చెప్పకుండా నువ్వు పా పాడు
ఏం పాడాలి నాకి పాటలు రావు నువ్వే
ఉమ్ ఇందాక నల్లగా ఎందో సంగీత్ తం వదులుతా ఉన్నావే రూమ్ లోకి వచ్చి ఏందో పాడు ఇదో నీ ఫేవరెట్ సాంగ్ వస్తుంది చూడు పాడు త త త తస్సాదియ
తగ్గేదే లేదు అయ్యా అమ్మాయి అన్నాక ఆమాత్రం ఉండాలి అంతే
ఉమ్ దాని తర్వాత అంతేనా
ఇక నాకు రాదువే ఏదో అలా వచ్చు
ఉమ్
పారూ ఏం చేస్తుంది ఇంకా రెడీ అవుతుందా
స్టికర్ పెట్టింది కాటుక పెట్టింది పౌడర్ ఆల్రెడీ ముందే పూసుకుని ఉందిలే
ఇంక
మెడలో ఐడి కూడా వేసుకునింది ఇంకా మీరు వస్తే పోదామంటాది
నైన్ టెన్ కి వెళ్దామని చెప్పింది ఈ కాలు అయిపోతానే
ఆ
అవును మన కాలేజీకి షార్ట్ అఫ్స్లో లేవు కదా
ఏంది షార్ట్
షార్ట్ టాప్స్
ఆ అలో లేదు
మళ్ళీ కోబని డైలీ వే వేసుకొని వస్తుంది కదవి
ఏమో వే నాకేం తెలుసు
ఉమ్ బావుందీ ఈరోజు టాప్
ఉమ్ చేస్తారేమో మే బి ఇప్పుడు ట్రైనింగ్ కదా
ఉమ్
ఉమ్ లైవ్
ఉమ్మ్ హు హు ఉహ్మ్
ఇది బాగుంటుందా వెన్నెలా బాగుంటుందా గీసారి ట్రై చేస్ పర్లే ఇది కూడా బానే ఉంది
నువ్వే చెప్పవే నేనేం చెప్పేది
ఎక్జామ్కి నేర్చుకున్నావా
అ ఏంటది నువ్వు చెప్పిస్తావని ట్వంటీ సిక్స్ అంటా కదా అ నేనేనన్ని పండుగలు సెలబ్రేట్ చేస్తాను
నువ్ పద్ద మంచున్న దానివి వారం కింటికి పోన్ నేను చెయరు అసల్మా ఊర్ల వే చాకల్మరకి పోవాలవే చాకల్ మ
చేసుకోవచ్చు కదా
ఏన్ నింట్లో నేను ప్యూర్లు పెట్టాలా ఏ మెంటలికిిందాయేమి అదంతా చేయడం పాపం
అదేదో ఒక గొడుగు ఉంటుంది కదా దాని
అయ్యో ఆ గోడుగంటేనే పీర్ల స్వామి
అదే అబ్బ చిన్ని గొడుగు తీసుకొచ్చుకుంటారు కదా
చెయ్యకూడదువే అదంతా అన్నాగదా వాళ్ళు గొడవ పడి చనిపోయిందా ఆ రోజు
చేస్తున్నారు మీరు
ఏన్నో వాళ్ళన్ ఊరేగించి అట్లా చేస్తారు చేయకుడద్
ఆ
వాళ్ళు అప్పటి కాలంలో రాజు హలో
ఆ వినప్పసంది
ఆ చెప్పుమా
అప్పుడు కాలంలో రాజులు కొట్టుకొని చచ్చిపోయినారు
ఆ కొట్టుకొని యుద్ధానికి పోయి చచ్చిపోయినర్ ఇట్లా న్యాయం ధర్మం కోసం అందుకు అట్లా
అవునా
పీడ్ల పండక్కి బ్లేడ్లతో కోసుకుంట్రు తెలుసా
తెలీదు బ్లేడులతో ఏం కోసుకురు అదే చాక్లెట్లు విసిరేస్తారు
చాక్లెట్లు
ఆ
ఆ నిన్ను బన్గన్పల్లికిిపిల్చుకొని పోతే ఆడే కళ్ళు తిరిగి పడిపోతావు నువ్వు బ్లేడ్లతో ఏసిక్క్కోసుకో కుంటే అట్లే రక్తం రోడ్ల మీద పార్తంటది ఆ బ్లేడ్లుగాద్ స్వామి క తుల్ తీసుకుంటారు
నిజంగానేనా
ఎప్పుడు చూడలేదా నువ్వు నేను అందుకే ఆ పండగంటే నాకు అంత ఇది ఉండద్ అయ్యో యి పిల్ల లేదే ఉమ్ చెప్పు
నేను బణగాన్పల్లి చూసింది ఒక్కసారి అనుకుంటా
ఓ ఆ నాకు ఇంకేమ్మి కాల్ అస్తుంది నాకు
ఎవరు చేస్తున్నారు మీ అమ్మ వాళ్ళ
లేదు పొట్టిది
అ
మాట్లాడు నువ్వు ఇంకా టూ కాల్స్ ఉన్నాయి కదా నీవి
ఆహా నీది అయిపోతే వానీ కాల్స్ ఉంది అంతే
కాల్స్ మాట్లాడనావా
ఆహ
నిన్ను నాతో మూడు సార్లు మాట్లాడినావా
ఏమో అబ్బా ఫో టు ఉన్నాయి ఇది ఇప్పుడు ఇది మాట్లాడేస్తే ఇంకొక కాల్ ఉంటుంది అంతే
అవును నాతో నిన్న రెండు కాల్సే కదబ్బా నువ్వు మాట్లాడంది
ఏమో అది అట్లా చూయిసింది
నాకొక్కదానికే కదా నువ్వు చేసింది ఇంకెవరితోనా మాట్లాడినావా
లేదు ఇంకా ఎవరికి నిన్న లక్ష్మీనా అంతానికి చెయవ అంటే నువ్వు కా ఏం కాదులే అంటివి విను అంటే అది అయిపోయింటే ఇంగ ఐదు అయిపోయావి
ఆహమ్మా తల్లి నువ్వు చేసేది కాదు ఆ పిల్ల నీకు చేస్త అనిందే ఆ పిల్లకి పయింస్ వచ్చేకి ఉమ్
అదేదో ఇద్దరు మాట్లాడితే వాళ్ళకి ఒక పయింట్ మనకు ఒక పాయింట్ వచ్చేలాగా ఉండింటే బాగుంది కదా ఫాస్ట్ గా అయిపోయేది బుర్రనే లేదు విళ్ళకి ఎవరు ఈ యాప్ క్రియేట్ చేశరో నీలాగనే
నువ్వు అసలు ఎందుకు పాడతావు నీకు బుర్ర ఉంది కదా తెలిసు కూడా ఎందుకు వాడతనవ్ ఆ బాపు మాట్లాడద్దు మాట్లాడొద్దు అగు మాట్లాడద్దు
సరేలేంగా అట్లనే ఒక ఎన్ని మినిట్స్ ఉన్నాయి అబ్బాయి ఇంకా ఓ ఇంకా ఫోర్ మినిట్స్ లేవే
ఉ
అ.
హు తిరిగి చెప్పే
మామిడిపండు తినాలి అనిపిస్తాను నేను ఈ రోజు ఒక కోతినాన్న బాగుండు
ఏంది ఏం తినాలనిపిస్తుంది
మామిడి పండు
మా పావని దగ్గర ఉన్నాయి కదా ఈవినింగ్ వచ్చి తిందువులే
ఉ
పచ్చి మామిడిపండు తినాలని ఉందా
లేదు
వే అవునువే ఆ పిల్ల మా వే అవునువే ఉప్పు కారం తీసుకోవాలవే
ఎందుకు
ఆ పిల్ల మామిడికాయ తెస్తాననింది నన్ను అవి తీసుకొని రమ్మనింది
ఎవరు శ్రీజనా
సా చి పొట్టది ఉ
ఇట్లో తిండి బలే తింటాదే కానీ బక్కగా పొట్టిగానే ఉంటదీ
బక్కగుందా బక్కగుందా తల్లీ.
అయినా అప్ప ఫస్ట్ ఇంతక్ ముందే ఫోటో చేయిచ్చ ఎంత బక్కగుంది కదా బాగా
ఆ చిన్న పిల్లలాగుంది దాంట్లో
మ్ బాగుంది.
హ్
ఇంకా పాప ఇంటికి వెళ్లేేసచ్చి ఇంకా లావైపోయింది.
మ్ అవునవును నువ్వు కూడా ఎవరో పిలుస్తా ఉన్నారు నేను ఫైనుంది రా ఇంకా
మళ్ళి
అయిపోయిందిలె కొంచం సేపు ఆ
మల్లిక పిలుస్తుందా?
మల్లిక కాదు పావని వాళ్ళ
ఇంకా త్రీ మినిట్సే అన్ జెప్పు పావనికి
ఆ ఓకేలే ఇగో దిగొచ్చేలోప్ అయిపోతాయి అవి ఆ టైం అయిపోయింది పోదామా మాట్లాడ్తా ధరణి గుర్తొచ్చింది. ఆ ఒక కాలా
అవును ఇంక చచ్చిపోయే వాళ్ళు ఏం మాట్లాడాలో తెలియక
చెప్పు
వెయ్యే ఇత్తం ఆ
వే వస్తాన్ డుల్ అదే నేను కిందికి పోయి అది ఉప్పు, కారం ఏస్కుంటా పా పోదాం కిందుందం ప నువ్ మాట్లాడేసి రా అట్లే మాట్లాడ్తా ఉండు లేకపోతే
సర్లే కట్టవ్వదా
ఏంది? కట్ అయితుంది. అయితుంది ట్వల్వ్ మినిట్స్ అయిపో తే అదే అయిపోతుంది.
మ్ సర్లే మీ ఇద్దరు వెళ్లేేస్తాన్ వెళ్ళండి కిందికి నేన్ వస్తా.
మ్
అ
ఇగ పేపర్ చించుతన్నా.
ఆ
వెళ్ళేసి వేస్కొని ఏమన్నా మర్చిపోయినానా ఐడి ఏస్కున్నా
నా ఐడి కార్డ్కది పోయింది ఎప్పుడు నా అది
ఇప్పుడు నీక్ ఐడి ఎవ్వరు అడగడం లేదులె రా పావని వే వచ్చేటప్పుడు లాక్ ఏస్కొన్ రా కిందిక పోతానా
సరే సరే
చెప్పు?